హలో
ఆ చెప్పు
ఎన్నిసార్లు వస్తది
తెలీదు
చెప్పు హలో
ఆ చెప్పు
ఆ చెప్పు ఇప్పుడు ఏంటి
ఎం లేదు
ఉమ్ ఇప్పుడు పట్టుకొని ఫ్యూచర్ల గురించి ఎప్పుడే గానీ ఆలోచించకూడదు ఆడ ఆ చేసే పొరపాటె అది అది నీకు అర్థం కావట్ల చెప్తే ఇనే పరిస్థితులో లేవు చెప్తే నువ్వే కరెక్ట్ అనుకుంటావు నువ్ ఏమైన అంటే ఏడుస్తావు ఏడిస్తే మాట్లాడబుద్ది కూడా కాదు నాకైతే
నేను నీ దగ్గరకు వచ్చి నేను ఏమన్నా ఏడ్చినాన చెప్పు అంటే నాలో నేను కూడా బాధ పడుకోకూడదంటే చెప్పు నేను మాట్లాడను ని తో నేను కంప్లీట్ గా క్యూర్ అయినాక చెప్పు నేను మళ్ళా మాట్లాడతా
ఏంటి
కంప్లీట్ గా కోలుకున్నాక మాట్లాడతా
నేనేం అట్లా అనలేదు యాడ నువ్వు నువ్వు బాధపడితే నాకుడ ఈ బాధ బాధ అనిపిస్తది అ ఆ
సరే అన్య
ఏమన్న చెప్పు
అవునా అని అన్నా
అంటే దాని మీనింగ్ ఎట్ నేనేమర్థం చేసుకోవాలి ఇప్పుడు దాని నుంచి ఏటకారంగా అన్నావన లేకుంటే నార్మల్ గా అన్నావన లేకుంటే ఎట్లా అర్థం చేసుకోవాలో చెప్పు
మీ మీకు ఎట్లా తీసుకోవాలి అనిపిస్తే అట్లా తీస్
నేను ఏటకారంగా తీసుకుంటా అయితే
బాధ పడ్ నేను బాధ పడ్తే నువ్వు బాధ పడ్తావ్ అన్న మాటకి నువ్ అన్న మాట నే బాధ పెడుతున్న అని అర్థం కాలేదు
ఆ అదే అంటుంది ఆ నెను నిన్ అ మని మా ట్ బాధపడుతున్న అంటె నిన్ అని నేన్ అనే లా చేస్తుంది ఎవరు మరి
నువ్ ఒక్క మాటతో నా క్యారెక్టర్ ని జడ్జ్ చేస్తావ్
అ హా అదే అంటుంది నువ్వు నువ్వు చేసింది ఏంటి ఆ నువ్ నని నీకు నమ్మకం లేదులే నువ్వు చెయ్యవులే ఆ నువ్వు నన్ను అసలు తంచుకుంటావా నువ్వు అసలు నువ్వు నన్ను లవ్ చెయ్యవా అంటే నేను చెయకనే అసలు ఎప్పుడప్పుడు కాలేజ్ అయిపోతద కాలేజ్ అయిపోగానే ఫోన్ చేసుకుంటూ వస్తా నిన్ని ఆ మాట్లాడుతూ వస్ అంతత సేపు మాట్లాడతా అన్ అన్ని చేస్తున్నా సరే నువ్ స్టిల్ ఇప్పటికు కూడా అదే మాట అంటన్నావు మూడేళ్ళ నుంచి నువ్ నిజం గా నన్ను చెయ్యట్లేదు నన్ను చెయట్లే చెయట్లే చెయ్యట్లే చెయట్లే ఆ నువ్ నాకు చెడ్డ చెయ్ చేసినట్టు కాదా మరి ఇది నేను చెయ్యకుండా ఉం నేన్ నీతే ఎందుకు ఫోన్ చేస్తా నీతో ఎందుకు మాట్లాడతా నిను చెప్ మరి ఒక్క మటుక నూ నద్ చెక్చేయట్లెద మరీ మాట్డర మరి దిని దీనికి దిననికి దీన్కాన్సర్ ఏంటి మరి అలో
ఆ
దీన్కాన్స్ర్ చపు మరీ నువ్వంతా జేస్న నేం పట్టించుకోట్లేదె మరి మ్ యడు చచ్చి చచ్చి చేచ్చి అంట చేస్నప్పుడు లేదు నేను చేతె ఒ
ఔను ను ఫ్యామిలీ మ్యాటర్స్ తీస్తున్నవ్ అందుకే నన్ బాధప
ను నా మ్యాటర్ తీసావు ఫస్ట్ మరీ
ని నెనే రోజన్నా
అంటె నాదవస్రం లేదా మరీ సొ నా ఫ్యామ్ అంటె నా అవస్రం లేదై
అంటే నేను మీ ఫ్యామిలీ చెడు కోరుకుంటన్ననా
నేనా నేన్ తాన్గుచ్చి మాటాడట్లె నేన్ చెప్
ఇప్పుడదే గదా అంటుంది నాదవస్రం లేదానీ
మరి అదే అంటుంది నిన్ను నన్ జడ్జ్ చేసావ్ గద్ మరీ అంటున్నా అంతె చెసావు గదా మరి ఒప్పుకోమరి అదీ ఆ మరి నేనేజప్పుకుంటాన్ నె నాదె తప్పు నేనోప్పుకుంట నేను అన్ నాక్ కోపం తెప్పింత్తె ఫస్ట్ నువ్ రాంగ్ ఆడా సర్ నేనన్నది గుడా రాంగ్ కుంట నువ్ నన్ను కోపం ఎందుకు తెప్పిస్తున్నావ్ నూ నాకెందుకు కోపం తెప్పిస్తావ్ మరీ కోవంలో ఏం చేయ్ ఏం మాట్డుతన్నాం మనిష్ ఎమ్మటాడ్తనో నాక్ తెలీదు నాక్ వెరోర్ గురించి అవస్రం లేదు నాకు ఒత్తే కోపానికి నాకసలు నేనెం మాట్లాడతనో నాకైతే క్లారిటీ ఉండదూ నే ఏ చిప్తే అ మాట్లాడేస్తా అవుత హట్టౌవుతున్నడా లేదు గూడ నాకవస్రం లేదు ఎందుకంటే ఎ అంత హట్టలౌ అంత హ ఔతా గాబట్టి కోపంలో
మళ్ళ పక్కనోళ్ళు హాట్టైనా సరే మళ్ళా వాళ్ళనే తిట్టడం
అ నాకోపం ఒచ్చిన నేనంతే చేస్తా
రియలైజ్ ఐనంక కూడా సరే మళ్ళీ వాళ్ళనే తిట్టడం
రీయలేజ్ ఐయ్యాక నేనెందుకు నేనెం తిట్టానిప్పుడు తిట్తున్నాన నేనమన్నా చెప్పు నేన్ తిడుతున్నాన నిన్నేమన్నా ప్పునేన్ తిర్తున్నాన నిన్ని నేన్ తప్పుడుతున్నానా నేన చెప్తున్నా అంతె క్లారిటీగ నువ్వు జేస్ స్తుంది నేన్జేస్తుంది ఒకటే కదాని
సరె
తప్పు పడుతున్నానంట
మరి సపోర్ట్ చేయట్లే అంటేనో నేన్ తి ఏ నక్ నిజంగా చెప్పూ
నేను అంత క్లార్టిగ అందరి మీద ప్రామిస్ గుడా సపోర్ట్ జెసి చెప్పాను మళ్ళీ ఐనా సరే నువ్వు మళ్ళీ అదే తీస్తే ఇంక నేనెం మాట్లాడాలా
నేన్ నీ ఎజుకేషన్కి ఏమన డిస్టర్బ్ చేస్తున్నాన చెప్
నువ్వు గొడవ పడ్డమే నాకది ఆపితే సాలు నాకింకేం ఒద్దాడా అన్నీ ఆపమనీ జెప్ డ ప్రతి ఒక్క దాన్ని సీరియస్గా తీయడం అవసరం లేదు అన్నా నేను అదే జేప్ న ప్రతి ఒక్క విషంలో ప్రతి ఒక్క దాన్ని తీయాల్సిన అవ్సరం లేదు ఆ ఎ కొన్ని కొన్ని అక్కడె ఒదిలేయాలి అంటున్నా గొడవలు నేనన్నీ అనట్లేదూ నేన్ చెప్తుంది నీకు అర్థం అవుతుంద అవ్వట్ ట్లేద నాకర్థం గాదు నేను ఏం మాట్లాడుతున్నాను నువ్వు ఏం చెప్తున్నావు నే అదే చెప్తుంది అన్ని ఆపాల్సిన అవసరం లేదేడా, అరే కొన్ని కొన్ని కొన్ని ఉంటాయి అవా ఎట్లంటే అది అవసరం లేదు దాని గు రించి దానిగుంచి తీసుకొచ్చి గొడవ పడతావు నువ్వు అక్కడికి వదిలేస్తే అయిపోతది ఎక్కడ వదలవు యాడ దాన్ని బట్టుకొని అట్లే ఏలాడతావ్
ఈ రోజు అసలు గొడవ పడాల్సిన మ్యాటరా ఇది పడాల్సిన మ్యాటరే
నేను ఈ రోజు గురించి అస్సలు తప్పని నేను ఎప్పుడు అనలేదే నేను ఈ రోజు తప్పని నేను అనట్లేదే నేను చెప్తున్నా అరే పడాల్సిన పడిన ప్రాబ్లం ఉండదు, అవసరం లేనివి పడితేనే నాకు ఇంగ టెన్షన్ ఎక్కువ అవుతది అంటున్నాన్ అసలు గొడవలే పడుకునింటే ఇంకా బెటరు కానీ అది అవ్వదు కాబట్టి చెప్తున్నా నేను ఉమ్ నన్ను ఒక్క ఆరు నెళ్ళుగా ఒక్క ఆరు నెల్లు నానొప్పేస్సావ్ ఒక ఆరు నెల్లు ఈ సంవత్సరం మొత్తం నన్నేంటవ్ కొంచెం ప్రశాంతంగా నా టెన్షన్లు కొంచెం తగ్గిస్
నేను అదే చెప్తున్నా అలాంటప్పుడు దూరంగుండు నీ నీ కావల్సినంత టైం వరకు అని కూడా చెప్తున్నా
ఈ దూరం ఉండడం మాటరే కాదు
అ మరి మ్యాటర్ కానప్పుడు ఉండు ఏంటిది
మ్యాటర్ కాదు అంటే ఇది కూడా తప్పక అర్థమైతద్
నేనేం తప్పుగా తీసుకోవట్లేదు
మ్యాటర్ కాదు అంటే అసలు ఉండాల్సిన అవసరం లే ఏదో అంటున్నాను నేను దూరంగా ఉంటేనే సాల్వ్ తది కాదు ప్రాబ్లమ్ ఈడ మర్ అడ్ అర్థమైతే ఆ మాటలు ఎందుకంటవ్ మరి ఆ
గొడవలు కఖచ్చితంగా వస్తుంటాయి నీకో విష కొంచెం అయినా టై కావాల్ అంటున్న నీకి సర్ అరే నేను ఉండు అని చెప్తున్నా ఏంది నీ నీ కేరియర్ కి నేన్నేం డిస్టర్బ్ చేయట్లే అట్ల నికి అర్ద కావట్లే
నేను అదే అన్ టుందేమా మారలాడుకోకుంన్నంత మాత్రాన ఏమి కాద్ మాట్లాడాలి కానీ గోడవ పడకూడదు అంటున నేను నీకు అర్థం కావట్లేదు పక్కనోళ్ళు అందరు ఎట్లా ఆలోచిస్త్ తండారు తెల్సా అసలు హ్మ్ ఎప్పుడు చూడు గోడలు పడుతున్నా గోడవలు పడుతూనే ఉంటారు మీక్ తెల్సు నాకు తెలియదు నేనైతే బైట మాటడకుండా వినిపిస్త్ ఖచ్చితంగా నా గురించి అందరు తప్పుగానే అనుకుంటాను అంటను ఇదియితే హండ్రెడ్ పర్సెంట్ మరి నాన్ ఉంటావ్ కదా నువ్వుంటావుకదా నీ గురించి ఎవరైనా న తప్పుగా మాట్లాడితే నాకు అసలు నచ్చదు అని చెప్పి నా గురించి జనం ఏం అనుకుంట్రతెల్సా ఈ గొడవల్నే సగం అనుకుంట్ర మళ్ళీ నేను ఏం పట్టించుకోవట్లేదు ఏదో ఒకటి అనుకుంటే అనుకోట్లేదు ఎట్లా ఉందంటే అట్లా ఉంది నాకైతే ఎవ్వరితో మాట్డాలి అని లేదు మళ్ళీ దీనికి కూడా నాతో కూడా మాట్లాడవా మళ్ళీ నీతో తప్ప ఎట్లు న్న ఇంక హలో
అ
మీతోనే మాట్లాడుతుందా
చెప్పు
ఎం లేదు లే ఇంకాం
ఎం లేదు
ఎం చేస్తానవ్
ఎం లేదు
సరే పడుకోపో హలో
చెప్పు
ఆ ఇప్పుడన్నా ఇంకా ఆప్తావ ఆపవ ఈ మటర్ని హలో
చెప్తా
నేను వంద సార్లు చెప్పా నాకు ఏదో ఒకటి రిప్లై ఇచ్చేసావు అని చెప్పి రిప్లై చేయకపోతే నాకు కాల్తాది ఎక్కడ చికుతే అక్కడ అన్నా
నీకి టైం కావాలంటే తీసుకో అని చెప్తున్నా
నేను రిప్లై మాత్రమే అడిగాను నేను మిగతా అంత నాకు అవసరం లేదు సైలెంటుగుంటే మాత్రం నాకు అసలు నచ్చదు వంద సార్లు చెప్పినప్పుడు నువ్ మళ్ళి మళ్ళి అదే చేస్తే మాత్రం నాకు ఇంక పీపీ రేజైతది చెప్తన్నా ఇప్పాడి దాక ప్రశాంతంగ ఉండే నిఏమన్నా అర్పిస్తావ్ ఊరికో చోటు
సర్లే సారీ
కోపం తెప్పించేదే నువ్వు మళ్ళీ అ అన్నానని చెప్పి అనేది మళ్ళీ
ఇప్పుడు నీకు టైం కావాలంటే తీసుకో అని చెప్తున్నా
నేను అదే అంటాంది టైం కావాలి అంటే నువ్ గొడవ పడుకుండా ఉంటే చాలా అంటున్నా మాట్లాడాలి మళ్ళీ మటడ్ కునుటే నాక్ నాక్ మళ్ళ అదో టెక్షన్ ఐపోతది
అదేం టెన్షన్ ఉంటుంది ఇంగ ఆ పాప అటు పక్కకుంది నా పాటిలి నేను
హు నీ గురించి ఆలోచిస్త నోస్తది ఏం చేస్తుందో ఏం మాట్లాడుతుందో నీకు అర్థం కాదు లే వదిలేసై నీ దృష్టిలో నేను లవ్ చేయట్లేదని ఉంది కా ట్టి నీకేం అర్థం కాదు లే వదిలేయ్
ఏమైనా చెప్తేనే కదా తెలుస్
చెప్ ఇప్పుడు న్ ను్ చెప్తున్నావ నాకేమన నువ్ ఎట్లా లవ్ చేస్తున్నా అని నాకు తెలీదా మరి
ఇప్పుడు నేను ఏమంటున్నా నిన్ని నువ్వు అందరు ఇప్పు నేను నా వళ్ళ సగం టెన్షన్ అంటున్నవ్ గోవల్ నేను గ్యారెంటీ ఇవ్వలేను మాక్సిమం మాత్రం నేను చేస్తాను కొన్ని కొన్ని సిచ్యుయేషన్స్ లో పడాల్సి ఒస్తాది అందుకే ఇవన్నీ వదిలేయు సిక్స్ మంత్స్ కా నీకు ఎన్ని డేస్ కావాలంటే ఎన్ని మంత్స్ కావాలంటే తీసుకో అని చెప్తున్నా
నేను అంత క్లారిటీగా చెప్తున్నా నేనేమి అన్నిీ మానేయమని చెప్పలేదు ఇది పదోసారి చెప్పడం నేను ఇది అన్నిీ మానేయ్ మని చెప్పలేదు పడాల్సిన వర్షన్లో పడితే చాలు అవసరం లేని విష
అది కూడా ఎందుకులే అని చెప్తున్నా అది కూడా ఎందుక్ హు అట్లీస్ట్ వదిలేస్ అట్లీస్ట్ అప్పుడైనా పీస్ఫుల్ గా ఉ
మాట్లాడుకోకున్న ఉంటేీ పిస్ఫుల్గా ఉండనని చెప్తున్నా నేను అది నీకు అర్థం కాట్లే దు ఎందుకుండేదే అంటే ఆలోచిస్తా కాబట్టి నీ గురించి ఆ ఆలోచిస్తా కాబట్టి ఏం చేస్తమ్ అదే ఎ అంటే ఇప్పుడున్ నేను నీతోమాటోకుంటే నువ్ నా గురించి ఆలోచించవా నేను అడిగిన దానికి మాత్రం ఆన్సర్ చెప్పు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు నువ్వు నేను నేను నీతో మాట్లాడుకోకుంటే నువ్ నా గురించి ఆలోచించవా
ఆలోచిస్తా
నేను ఎందుకు ఆలోచిస్ ఆలోచించుకోకుండా ఉంటా
సరేలే వాడి పనీలో వాడు బిసిగిగున్నాడులే అనుకొని సెలెంట్ అయి పోతా
ఆ ఏంటమ్మా అంతేనా సర్లే ఓ ఓకే థ్యాంక్ యూ నేనైతే అట్లా ఆలోచించను యాడ నేనైతే నీ గురించె ఆలోచిస్తా ఏం జేస్తుందో ఎట్ల్ ట్లుందో ఎం మాట్లాడుంది ఆలోచిస్తా నీ గురించి నాకు తెలియదు ఇంక సర్లే టెన్ మినిట్స్ అయిపేయింది ఫోన్ జెయ్యి మళ్ళీ నువ్వు
నువ్వే చే